హలో
హాయ్ బ్రో
ఆ హఐ బ్రో ఎలా ఉన్నారు
పోన్నార
అవున్నా బాగున్నార
ఆ బాగున్నా
తమ్ ఫుల్ జోష్ మీద ఉన్న రోహన సంగతి
చెప్పాలా ఎను్వ
బాగా ఏ ఉంటది ఇప్పు్రో హీటింగ్ స్లీపింగ్ రూమింగ్
ఏనా ఇన్నరా అన్నం
ఆ లేదు ఇంకా బయట ఉన్నాం
పైమి కాలా ఇంకా విన్నట్టే
ఆ డిన్నర్ టైమ్ అయింది కాని మనం టైం అయిపోయాక చేస్తాం అన్నట్టు
తీస్తున్న ఇప్పుడు
ఆ అంతే ఔట్ ఆఫ్ స్టేషన్ మీరు
అచ్చా య అయిపోయింది అయిపోయింది
టైం మెయింటెనెన్స్ అంటారు
కొత్తది ఆ బ్రో ఉమ్మ్ ఫ్యామిలీ టైం అది
ఫ్యామిలీ టైం వావ్
ఆ డైలీ ఉంటది మాకు
హు హూ ఇంట్ల ఉంటే మాకు ఫ్యామిలీ టైమే గాని ఇగ బయటకి వస్తేనే షెడ్యూల్ మిస్
బయటిక్ బయటికే ఏమైనా మా వాళ్లు డైరెక్ట్ కాల్ చేస్తే ఏడు న్నావ్ అని వచ్చేయ్ ఫాస్ట్ గా అంటారు లేట్ ఇంట్ల గుడా అదే ముచ్చట ఉంటది
ఓకే ఇగ మాది కొంచం కష్టమే లే బయట అంటే ఇక్కడుంటే ఎలొచ్చు గాని మనది బయటికి పోతే మొత్తం అవుట్ ఆఫ్ బయటికే
ఆహా అంటే దగ్గరలో గుడా ఉండరు అన్నట్టు
ఆ దగ్గర్లో గుడా ఉండం ఇంగ పోతే అంతే డైరెక్ట్ ఊరు వదిలిపోవుడే
ఏం చేస్
ఏం స్పెషల్స్ ఏం స్పెషల్స్ మరి
ఇవాళ ఏం లేదు ఇవాళ ఎగ్
ఎగ్గా ఓకే మీరే చేశారా
ఏ లే లే లేదు ఇంట్లో మమ్మీ చేస్తది
ఏంటి విశేషాలు మరి ఎటు వెళ్ళలేదా ఎటు వెళ్లట్లేదా ఈవినింగ్స్ అలా అలా ఫ్రెండ్స్ తో
ఆ ఫ్రెండ్స్ తో అంటే నార్మలే డైలీ
ఎల్లి అలా సరదాగా కాసేపు ఇలాంటివి ఏం లేవా
ఆహా అలాంటివి ఏముండవు మన దగ్గర
మరీ సరదాగా కాసేపు ఇంట్లో ఉంటాం మేం మీతాదంతా బయటనే
ఆహా ఇంతేనా హ్మ్
ఆహా మీరు నాకు ఆపోజిట్ ఉన్నరు
నీకు డెడ్ ఆపోజిట్ ఉన్న
ఇంకా ఆప మొత్తం వేడిగా ఉందని ఇంటికి అయిద్ది టెన్ను టెన్ థర్టీ
ఓ అంతవరకా
ఇగ ఏంముంది బ్రో ఇగ కల్ సేదే ఫ్రెండ్స్ సాయంత్రం పొద్దునంతా ఎవన్ పనిల వాడ్ డో ఏ ఏ ఆఫీస్ బిజి
ఆహా
ఇట్లా ఈవినింగ్ మంచిగా ఫ్రెష్ అయి అలా బయటకి వచ్చామంటే ఈరు ఇక్కడున్న సిట్టింగ్ ఏసామంటే మళ్ళా ఈ ప్రపంచాన్ని మర్చిపోవుడేగా
ఉంటాద్ మరి మరి రోజు ఉంటందా మరి టిన్
ఆ సిట్టింగ్ రోజు ఉంటది కాకపోతే ఐటెమ్స్ చేంజ్ అవుతా ఉంటాయ్
ఆహా హ డైలీ ఒకోకటి ఉంటదా
ఆ డైలీ ఒక్కొక్కటి ఉంటది
అచ్చ అర్ధమంది ఆహా
ఇగ మన పెళ్ళకోకటి పుట్టినరోజుకి ఒకటి ఇట్లుంటాయి కదా
ఆ ఆ
ఇగ రోజు స్టార్ట్ చేసే ఆ సిట్టింగ్ బట్టి స్టార్ట్ చేసే టాపిక్ బట్టి మరి ఏ ఐ టెమోస్తది ఎన్నోస్తాయి ఇంత వరకు వస్తది లా
ఏది మరి వాళ్ళు గల్లీ ఫ్రెండ్స్ ఏనా
అర్ధం కాలేదు
ఆహా వాళ్ళు గల్లీ ఫ్రెండ్స్ ఆ లేకపోతే కాలేజ్ ఫ్రెండ్సా స్కూల్ ఫ్రెండ్సా
స్కూల్ స్కూల్ ఏ కలేజె ఇక్కడ కాదు ఎట్లా అవుట్ ఆఫే స్కూల్ ఫ్రెండ్స్ ఇగ మన ఊర్లో ఉన్ తెరిగేది మనతోనే మన గల్లీ ఫ్రెండ్స్ కష్టం అనమాట కొంచెం గల్లీ ఫ్రెండ్స్ ఇలాంటివి చేయాలంటే ఓ ఒకడు దొరుకుతె అందరు దొరుకుతారు
అది మాత్రం నిజమే
అందుకే కొంచెం ఔట్ ఆఫ్ ద బాక్స్ అయ్యి గల్లీ ఫ్రెండ్స్ తోని కూడా అయితేలేగాని ఇగ దానికి మంచి పెద్ద ప్లానింగ్ కావాలి
ఆహా అదే పెద్ద జరుగుతది
ఆ అ అది మళ్ళీ పెద్ద ఎత్తున జరుగుతది చిన్న చిన్న కూడా జరుగాదు ఇగ
చిన్న చిన్నగా ఉంటయి అవి మ్మ్ హు
ఇది ఇదేమో రెగ్యులర్ ఉంటది కాబట్టి చిన్నగా అట్లా అలా వచ్చు చ్చమా ఇలా ఏసమా అలా ఎల్లామా
అట్లమరి సాయంత్రం గ్రౌండ్ కెళ్తారా మరి
ఆ గ్రౌండ్కి వచ్చినాము కాసేపు గ్రౌండ్ లో చెమటా ఆచేసి తర్వాత సళ్ళ పడ్డం
మ్మ్ హ్మ్ హు ఫస్ట్ చెమటోడ్చలి
చెముటోడ్చాలి అప్పుడే దాహం అనేది గట్టిగా ఎస్తది అనమాట
తర్వాత రిలక్స్ అవ్వాలి మో
రిలాక్స్ చిల్లు గంతే ఇగ
డబ్బల్ దియాలే
మీకే ఆ మీకు లేవా ఇలాంటి ప్రోగ్రామ్స్
మాకేం ఉంటాయి
వన్స్ ఇన్ ఏ వైలు వారానికి ఒక్కసారి నెలకు ఒక్కసారి స ఓకే మాకు అకేషన్ తో పనిలేదు మేము కలిసినామంటే కేషనే అది లే అంతే ఏమున్నది ఇవాళ ఒకడు వద్దు అంటాడు వా ఇంకొకడు వచ్చి ఇయాళనే కావాలంటడు
అంత ఇగ ఈ అయి కామనే అయ్యి ఇట్లనే ఉంటారిగ
ఆ రెగ్యులర్ ఉంటాయి గంతే ఇగ వీడు వద్దు అన్నాడు అని వీడు ఫీల్ అవుతాడు కావాలని వద్దంటే వాడు ఫీల్ అవుతాడు ఇగ అందరం కలిసి ఇగ బాధ పడతాం సల్లా
ఎట్ల మరి మాది అంటే ఖర్చు ఎవ్వరిది ఉంటది అందరిది ఉంటదా
ఖర్చు ఆ అంటే ఇప్పుడు పెద్ద ఎత్తున అయితే అందరం కలిసి ఏస్తాం
ఆ
ఇట్లా డైలీ డైలీ కాబట్టి రోజుకు ఒకడు అన్నట్టు ఇవాళ ఒక ఇద్దరు అయితే రేపు ఆల్టర్నేట్
ఆహా ఇయ్యాల నువ్వు తీసుకుంటే రేపు రేప్ నేన్ తిసుకు ఇంటర్నెట్
అంతే ఇగ ఆటోమేటిక్ గా ఎల్తయ్ అనమాట డబ్బులేమి ఉండవులే గాని ఇలాంటివి అయితనే ఉంటాయ్ అవి ఎక్కడ నుంచి వస్తాయో వస్తాయి వస్తనే ఉంటాయ్
నార్మల్ అయితే డబ్ కొట్టారంట అట్లసలు కొట్టరు మరి
లే లేదు ఆ అంటే డబ్బుల్ లేవు మామా అంటే సరే అంటం అటూఇటూ తిరుగుతాం ఇది కాదులేగాని నేను రెండు పట్టుకొస్తా అంటె ఎట్లరా అంటే అద్ అంతె నువ్వు అడగద్దు నేను అడగద్దు అది వచ్చిందా తీసుకున్నామా వేసుకున్నామా అంతే
చూద్దామ ఏసామా కొన్నామ
అంతే మళ్ళా మెయింటైన్ చేయాలి ఇంటికి అట్లా పోతే దీని కొన్ని టైమింగ్స్ ఉంటాయి ఈ ఈ టైం వరకే అయి ఏం లేదు మోస్ట్లీ ఒక్క టైం వరకు లిమిట్ పెట్టుకుంటాం మీ టై ఇప్పుడు రెగ్యులర్ కాబట్టి ఈ టైం వరకి అని ఒక పెట్టుకొని ఆ టైం వరకులా క్లోజ్ చేసి
ఆహా
ఇంకొక వన్ అవర్ సేపు ఇంక కొంచెం ఆటోవటో తిరిగి ఎట్లా తింటాం అనుకోండి తినేసి చిన్నాయి ఇంటికి పోతె అయిపోతాది ఇక ఇట్లా కాకుండా పెద్ద ఎత్తున జరుగు ఆ రోజు మ మత్రం ఇంటికెళ్ల
వేరే దగ్గర మీేనా షుట్టి ఇంట్లో ఉండది
డైరెక్ట్ వేరే ఇంట్లోమి ఉండదు డైరెక్ట్ ఫోన్ చేసి ఈ రోజు ఇంటికి వస్తాలేను
ఆ డైరక్ట్
డైరెక్టు మల్ల
అ మరి ఎం అ
ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినావుంట ఏమన్నా అసలే మందు చెప్తాం కదా చెప్పకపోతే ప్రాబ్లం
ఆహా
లేదోండి సినిమాకి వెళ్తున్నాం లేట్ అయితది ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటామ అంటే ఓకే అయిపో సరే
ఇంట్లో తెలిసి సమరి తాడుడు
లే లేలేదు ఇంట్లో సాంప్రదాయని సొప్పిని
అంతేనా మరి అట్లయితే సాయంకాల ఇద్దరు కా అంటారా
అర్ధం కాలేదు
ఆ అంటే తాగినప్పుడు ఎప్పుడు దొరుకుతా వుంటారా మరి
అదే చెప్తున్నా కదా అట్లా దొరకకుండా ఉండడమే మన ఆర్ట్ మన ఆర్ట్
ఆ అ నడిపిస్తున్నా అన్న మాట
ఏదో మొత్తం రోజు ఘోరంగా తాగినం కింద పడ్డం బొరినం దొరికి కినం అంటే ఓకేగాని మనం ఏదో చిన్నగా ఫన్ను య్యేసుడానికి ఇంతదిలి అంటే అవసరం అది ఏద
అంటే ఓవర్ అయిపోదు అన్నట్టు నార్మల్ ఉంటావు
లే లే లే నా ఓవర్ అయితే చెప్పిన అసలు ఇంటికి బోడు ఉండదు ఆ రోజు
ఆహా ఓ రైతే ఇంటికి పోండి
ఆల్రెడీ అది చెప్పిన కదా పెద్ద ఎత్తున సంబరాలు జరుగు ఆహ్ పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతాయి కాబట్టి ముందే చెప్పిస్తాం ఈరోజు రావట్లేదు ఏదో ఒకటి చెప్పేస్తే ఓకే అంటారు
అర్థమైంది
అంబరాలు అంబానీ అంటూ టుకుంటాయ్ మెల్లగా తెల్లారి లేసి మం తినేసి ఏమి చేయాలో అన్నట్టు ఇంటికి వచ్చేసాం
ఇక ఎటువైనవి ఏమో అడుగరు కావచ్చు ఇంట్లో కూడా
లేదు లేదు లేదు ముందే చెప్తాం సినిమాకి పోతున్నాం సెకండ్ షో లేట్ అయితది ఎందుకంటే మనూర్ లో ఏం చేయ్యం పక్కు పోయే చేస్తాం ఇవ్వని
అచ్చా అది మ్యాటరు
నోళ్ళు కూడా లే ఈ రాత్రి పూట ఎందుకు రావడం ఇంటికి సరే పర్లేదు అక్కడే ఉండండి అంటారు
అంతే మనకు కావాల్సింది కూడా అదే
ఆహ్ అంతేగా
ఇంగ మన ఊర్లో ఇలాంటి ఏం చెయ్యం లే ఇక్కడ మెయింటైన్ చేసుకోవాలి అంతే తప్పదు పెద్ద పెద్ద ఏసేది ఏం లేదు ఉత్తయి ఎవడో చూసి ఆహ్ ఇంతంత దాన్ని ఏదో సాధిస్తాడు అవసరం లేదు మనకంతా
చిన్నగ అట్లా బయటకి పోయినామా అట్ నుంచి అంటే కతాం కేల్ కతా
హమ్ హమ్
రోజ్ ఇంక
సరే బ్రో మరి నే మళ్ళీ కాల్ చేస్తాను నీకు